హలో హలో మేడం బాగున్నారా
బాగునా మేడం
కాగున మ్యాడం మేడం మీరు కాగురా ఆ నేను కూడా బాగానే ఉన్నా మర మీరేం చేస్తూంటారు
నవు హస్ వైఫ్
అవునా మీకు పిల్లలు ఉన్నారా అంటే డి మీకు పిల్లలు ఉన్నారా అండి
అవును ఉన్నారండి
ఎంత మంది పిల్లలు ఉన్నారు
హలో
హలో వినిపించట్లేదా ఎంతమంది పిల్లలు ఉన్నారు మీకు
ఇద్దరుండండి ఇర ఇనపడుతుందా ఇప్పు
ఆ ఇప్పుడు వినిపిస్తుంది హలో
ఓకే
అయితే సిగ్నల్ లేదేమో అండి సిగ్నల్ ఉన్ ప్లేసెస్ కు రండి ఒకసారి
ఓకే ఓకే నేను ఇప్పుడు సిగ్నల్ ఉన్న ప్లేస్ కానె ఉన్నా చెప్పండి ఇక ఇప్పుడు
ఆ మీకు పిల్లలున్నారా
హా ఉన్నారు
ఏన్ చదువుతున్నారు మీ పిల్లలు ఆ మేడం మీ పిల్లలు ఏం చదువుతున్నారు
ఒక పాప చిన్న ఉంది ఒక పాప స్కూల్ పోతున్నది ఎల్కేజీ
ఎల్కేజీ వెళ్తున్నారా అవునా అయితే ఏ స్కూల్ కెల్ తున్నారు మరి పిల్లలు
విశ్వశాంతి స్కూల్ కు వెళ్తున్నారు మీ పాప్ ప బా మీకున్నారా పిల్లలు
అవును మాకు కూడా ఇద్దరు బాబులు ఉన్నారు ఒక బాబు ఫాతిమలో చదువుతున్నారు. ఇంకొక బాబు వరంగల్లో చదువుతున్నారు
అవునా స్టడీస్ హ్యాన్ టే ఫిఫ్త్ సిక్స్త్ ఆ
అంటే మా పిల్లలు కొంచెం పెద్దగానే ఉన్నారండి మా పిల్లలు ఒక బాబు నైన్త్ చదువుతున్నాడు ఇంకొక బాబు ఇంటర్ చదువుతున్నారు మా పిల్లలు పెద్ద వాళ్ లే మీ పిల్లలే చిన్న వాళ్ళుగ ద అయితే మీ పిల్లలు విశ్వశాంతిలో ఒక బాబు చదువుతున్నాడా
అవును అప్ అండ్ డౌన్ బస్సుంది
అవునా బస్సు లో వెళ్ళడం రావడం ఉంటదా ఓకే మీరు ముస్లిమా మేడం
అవును
ఓకే ఇప్పుడు మీ రంజాన్ పండగ గదా
అవును
ఈ రంజాన్ పండుగలో అంటే మీరు ఒక పొద్దు ఉంటారు కదా. మా దాంట్లో హిందువులు అయితే ఒక్క పొద్దు అంటారు. మీరు రంజన్ పండుగలో ఒక్క పొద్దు ఉండేదాన్ని మీ దాంట్లో ఏమంటారు.
మా దాంట్ల లా రంజాన్ స్పెషల్ వన్ మం న్ త్ రోజా చాలుంటాం మేము ఫేమ్ పొద్దే అంటాం మేము ఇగ అంటే ఏందంటే మేం నీళ్ తాగం ఏం తాగం ఓన్లీ సన్ నీ ఫోర్ ఓ క్లాక్ కి లేస్తాం ఆ టైం వరకు మనం ఏదైనా తిని, అన్నం తిని, ఏమన్ ఇష్టం అన్నం తినొచ్చు, ఏమైనా తినొచ్చు. హలో
అంటే మీరు డే మొత్తం ఇగ ఏం తినకుండా ఉంటారా, ఓన్లీ ఫోర్ కు తిన్న తర్వాత
అవును డే మొత్తం మళ్ళా సిక్స్ కి అజాన్ అయితది కదా, సైరన్ అంటరు కదా సౌండ్ వస్తది చూడండి.
ఆ అవున్ అవున్ ఆ
ఏం తినద్దు ఈవినింగ్ సిక్స్ థర్టీ వరకు
అమ్మ బాబోయ్ ఈవినింగ్ సిక్స్ థర్టీ వరకు, మీరు వాటర్ కూడా తాగకుండా ఉంటారా అయితే.
అవును మేము ఇగ నమాజ్ చదువుతాం, ఖురాన్ చదువుకుంటాం. ఇంకా ఏదైనా తజ్ జులు చదువుకుంటూ ఉండ ఉంటాం ఇంట్ల పని కూడ చేతాం
అట్లా నెల రోజులు ఉంటారా మీరు ఒక్కపొద్దు
ఇగో ఇష్టం నెలా గు ఉండచ్చు మనతో ఎన్ని రోజులయితే అన్ని రోజులు కూడా ఉండొచ్చు.
అంటే మధ్యలో కూడా వదిలేయాలి అనుకుంటే మనకు మనం సహకరించకుంటే హెల్త్ సా కరించకుంటే వదిలేస్తారు ఉండాలనుకున్న వాళ్ళు ఉంటారా అయితే
వదిలేయచ్చు. అవును ఇప్పుడు పిల్లలు చిన్నపిల్లలు ఉన్నప్పుడు బా సబ్ తని దగ్గర దారిగా కొందరు వదిలేస్తారు
అవునవును ఇగ ఏదన్నా మనకు కూడా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా వదిలేస్తారు
ఇష్యూస్ కూడా ఉన్నా వదిలేస్తాం, బస్ మనం దేవుడి గురించి ఒక ఐదు రోజులు ఉన్నా సాలు.
అవును మేం మరి ఇప్పుడు ఈ రంజాను పండగ మనకు ఈ మార్చి నెలలో ఎప్పుడు ఉన్నది
మా ర్చ ఇరవై ఒక్కటొ తారీకు తిన్నాది శనివారం
అంటే ఇప్పుడు దాదాపు మీరు ఉండబట్టి ఒక ట్వంటీ డేస్ అయిందా ఒక్క పొద్దు ఉండడము
సెవెంటీ నైనే ఇంకా ట్వంటీ కాలే
సెవెంటీన్ అయినయ్ ఓక్ ఓకే సెవంటీన్ డేస్ ఇప్పుడు మీరు ఓ డైలీ ఈగ కంటిన్యూ చేస్తున్నారా అయితే
హాహా
కొన్ని ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు కూడా ఒక్కపొద్దు ఉండచ్చా అంటే కు కుటుంబంలోని సభ్యులు అందరు ఉంటారా భార్యాభర్తలే ఉంటారా
లేదు భార్యాభర్తలు అనే కాదు చిన్నపిల్లలు ఉంటారు ట్వల్ మంత్స్ వాళ్ళు కూడా కొందరు ఇష్టపడి ఉంటారు ఈ ఒక్కపొద్దులు హలో
అంటే ట్వెల్వ్ ఇయర్స్ దాటిన వాళ్ళు రంజన్ ఒక్క పొద్దు పట్టుకొని ఉండవచ్చు
చిన్న వాళ్ళు కూడా మనకి ఇష్టమైన ఉండొచ్చు ఎవరైనా కూడా వాళ్ళు ఉంటా అంటే ఉండపియచ్చు ఫైవ్ సిక్స్ మంత్స్ సిక్స్ ఇయర్స్ ఉంటారా సిక్స్ సెవెన్ ఇయర్స్
అవును సిక్స్ సెవెన్ ఇయర్స్ అంటే చిన్నగా కదా మేడం అంత చిన్న పిల్లలు వాటర్ తాగకుండా డే మొత్తం ఉంటారా
కొందరు ఉన్నారు కన లో మా అన్న స్కూల్ ఉన్నారు కదా వాళ్ళు అయితే ఇప్పుడు కూడా ఉన్నారు
అవునా వామ్ గ్రేట్ అసలు తెలుసా అంత చిన్న ఏజ్ నుండి దేవున్ని నమ్ముకోవడం ఎంత అసలు అన్ ఉంటారు
ఆ వాళ్ళ ఇష్టం ఉంటాది ఆవిష్ వాళ్ళు ఉంటానే ఎన్ని రోజులునే ఉండొచ్చు పర్టికలర్లీ నెల పదిహేను రోజులు ఉండాలని అయితే రూల్ లేదు
అవును అయితే ఇందుకు మీరు ఒక పొద్దు ఆడవాళ్ళు మగవాళ్ళు అన్న ఏం భేదభావం లేకుండా ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ మనకు ఇగొ ఇక దేవుని మీద నమ్మకం భక్తి ఉన్న వాళ్ళు అందరు ఉంటారు
ఆ మళ్ళ సాయంత్రం హా నేను ఉన్నా ఇయలా జర్నీ చేసి వచ్చిన కాబట్టి ఇయల లేను
అవునా అయితే మీరు మరి సాయంత్రం ఒక్కపోద్దు ఏమి తిని వదిలేస్తారు.
స్వీట్ ఉంటాది ఫ్రుట్స్ ఉంటాయ్ మనకు ఏదైనా చేయబుద్
ర్ చేసుకోవచ్చు స్వీట్ ఏంటంటే కజూ బనానా ఆపిల్ పైనాపిల్ తరబతా ఇట్లాంటి తిని మీరు ఒక్క పొద్దు అనేది వదిలేస్తారా
అవును
అవునా మేడం అయితే మరి మీరు
దీ ఆ తర్వాత కూడా అనుకని
మీరు మసీద్కి వెళ్ళడం అట్ అట్లా ఉంటందా లేడీస్ వాళ్ళలకు ఏమన్నా లోపల రానిస్తారా ఓన్లీ జెంట్స్ ఏ మసీదుకిి వెళ్తారా
ఓన్లీ జెస్సే పోతారు మేము పోము
ఆ అవునా
ఓన్లీ జెంట్స్ కి అలవాటు ఉంటుంది మస్జిద్లో దా లేడీస్ మలా
మీరు నమాదు డే లో ఎనీ టైమ్స్ చదువుతారు టైమింగ్స్ అనేది ఏమన్నా ఉంటందా ఈ టైమ్ లోనే పర్టిక్యులర్ గా మేము నమాజ్ చేసుకోవాలి అనే టైము
ఉంటది ఉంటది
అంటే ఒక రోజులో ఎన్ని సార్లు చేస్తారు మేడమ్ మీరు నమాజ్
చూడు మేమ్ ఫైవ్ ఫైవ్ టైమ్ ఫైవ్ టైమ్స్ ఫాలో అప్ కావాలి ఒక్క పొద్దుంటే
అంటే మార్నింగ్ ఎన్ని గంటలకు చేస్
లో మార్నింగ్ ఫైవ్ థర్టీకి ఉంటది మార్నింగ్ ఆ అది అయింత రాత అజ అవుతుది మార్నింగ్ పొద్దుగాల్ నే
రస అ
అప్పుడు ఒక పు ఒక మ్మ్ మన్ ఫజర్ది అంటారు మళ్ళా ఒకటిన్నరకు ఆ జోహర్ అంటారు మళ్ళా నాలుగున్న ఐదు నాలుగున్నర నుంచి ఐదున్నర వరకు ఇంకొక నమాజ్ ఉంటది మళ్ళా సిక్స్ థర్టీకి మన ఇస్తారు మనం ఒక్క పొద్దు ఇడుస్తాం కదా
హ్మ్ అప్పుడు ఇ మాట్లాడకోవాలి మస్ట్ అంటే సిక్స్ థర్టీ తర్వాత్ ఇగ మీరు ఏదైనా కూడా తినచ్చు ఏమనా పండ్లు గానీ నీళ్లు గాని ఏదైనా జ్యూస్ లాగా కానీ ఏదైనా కూడా సి సిక్స్ థర్టీ తర్వాత తీస్
ఆ తీస్ వాచ్ అన్నాక తినచ్చు
థర్టీ వరకు మాత్రం ఖచ్చితంగా వాటర్ తాగకుండా ఉంటారు
అవును
ఓకే మరి మీరు రంజాన్ పండగలు లో రంజన్ పండుగని అసలు ఎట్లా జరుపుకుంటారు
మేము వచ్చేస్ షేవయాలు చేస్తాం అందరి బట్టలు తీసుకుంటాం
అందరి బట్టలు
టోటల్ ఫ్యామిలీ లేవ ఎంత మంది ఉంటే ఎంత మంది ఫ్యామిలీ
కొత్త బట్టలు కొనుక్కుంటారు ఓకే
ఆ ఇట్ట బట్టలు కొని తిన్నాం మళ్ళ అట్ల కూడా ఆ దేవుని గురించి సేవయాలు చేస్తాం చెరుకు రుమా అంటాం
చెరుకు రుమా అంటాం
సేవ తీస్కో చి శిర్ కుర్మా చేతాం ఆ రోజు చాలా మంది వస్తారు ఆ రోజు జు ఒక్కొక్కళ ఇంటికి ఒక్కొక్కరు కలవడానికి వతరు చిన్న పెద్ద
అంటే మీరు ఒకరికిఒకరు వం వంటలు చేసుకొని అలాయ్ బాలయ్ అని ఇచ్చుకోవడం అనేది జరుగుతదా
ఆ అవును పెద్దోళ్ళు ఇటికీ మనం బోంచే చి పెద్దగా ఉంటే వాళ్ళు మన ఇంటికి వస్తారు మళ్ళ మాకన్నా పెద్ద అమ్మ ఉన్ మొత్తం అత్త మామ మళ్ళ పేరెంట్స్ ఉన్నారు కదా వాళ్ళ ఇంటికి పోయి కలుస్తాం చిన్న పిల్లలకు చెట్ల డబ్బులు వేస్తారు ఏదైనా గిఫ్ట్ పెడతారు హలో
రంజాన్ పండగని అంత మంచి గా జరుపుకుంటారు అన్నట్టు ఇంట్లో అందరు కూడా సందడి వాతావరణంతో, చక్కగా కొత్త బట్టలు వేసుకొని, మంచిగా వంట్ వంటలు చేసుకొని అందరు ఒకరి ఇండ్లకి ఒకరు ఇచ్చుకుంటా హ్యాపీ ఇగ రంజాన్ పండగని మీరు సి సెలబ్రేషన్ చేసుకుంటారు
అవు
ఓకే మేడం థ్యాంక్ మీ రంజాన్ గురించి మీరు నాకు చాలా బాగా చెప్పారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్
ఇంకా మోసేదాక